మాట్లాడుతానే ఉండాలి మాట్లాడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో జాబ్ పర్పస్ గురించి చెప్పండి
జాబ్ అనేది ఇప్పుడు అందరికి అవసరం కానీ అది తెచ్చుకోవడం చాలా కష్టం
ఇప్పుడున్న అది ఏఐ మీద చాలా జాబ్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు కదా అది నిజమేనా
ఇప్పుడు ఒక జాబ్ కి ఒక్క జాబ్ పోస్ట్ కి వేలల్లో ఉన్నారు కొన్ని వేళల్లో ఒక్క జాబ్ పోస్ట్కి
అ
ఇప్పుడు అదే ఆ జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టము అందరికి జాబే కావాలంటే కష్టం కదా నన్ను అడిగితే అందరికి అందరికి జాబే కావాలి కాకుండా అందరికి ఆ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒక టాలెంట్ ఉంటుది కొంతమందికి బిజినెస్ నాలెడ్జ్ ఉంటు కొంతమంది స్పోర్ట్స్ లో నాలెడ్జ్ ఉంటది కొంతమంది ఇంకో దాట్లో ఉంటుది అందరికీ జాబే కావలని కూర్చుంటే అవరకు జాబులు దొరకవు జాబే కావాలని కూర్చుంటే ఇంట్లో జాబ్లెస్ పర్సన్సే ఉంటారు ఇంట్లోనే కదు మన ఇండియాలోనే
ఇప్పుడు జాబ్ మీద అంటే ఏఐ మీద కొత్తవి వస్తునా న్నాయి అని చెప్ప అంటున్నారు ఏఐ మీద ఇంకా కొత్తగా డెవలప్ చేస్తున్నారు
ఆ ఆ చేస్త ఆ చేస్తున్నారు ఏ ఐ డెవలప్ చేస్తున్నారు అదే అంటన్న అప్పుడు ఏ ఐ వ వల్ల ఒక జాబ్ అంటే ఇంతకుముందు అంటే ఏ ఐ ఏ ఐ లేదు ఇప్పుడు అప్పుడు ఎంప్లాయీస్ అంటే జాబ్ ఇచ్చి ఎంప్లాయీస్ చేసే వాళ్ళ అనమాట ఇప్పుడు ఆ పదిమంది చేసే వర్క్ ఒక ఏ ఐ చేస్తుంది అంటే ఏ ఐ తో ప్రామ్ట్ ఇచ్చేసి ఒక పర్సన్ ఒక పర్సన్ ఆ పది మంది చేసే వర్క్ ను ఒక్కడే చేస్తున్నాడు విత్ ద యూజింగ్ ద ప్రామ్ట్
అంటే ఇప్పుడు ఏ ఐ వచ్చి మన జాబ్స్ అన్నిటిని తీసేస్తున్నట్టేనా
ఆ అంతే కదా
కానీ నే అనుకుంటున్నా నే నే అను న్న దాన్ని బట్టి అయి ఏఐ మనం మంచిగా ట్రైన్ చేస్తే మనం ఒక మనం దాన్ని ట్రైన్ పషన్ లో ఉంటే మన జబ్ వ కదా
అది ట్రైన్ చేస్తానికి ఎంతో మంది అవసరం లేదు కదా ఒక ఒక ఏని ట్రైన్ చేస్తానికి ఎంతో మంది కావాల్సిన అవసరం లేదు కదా ఒక పర్సన్ చాలు
ఆ ఒక్క పర్సన్కి జాబ్ ఉంటుంది మిగతా వాళ్ళకి జాబ్ లెస్ే కదా
అందుకే అందరు జాబ్ కావాలని కూర్చకూడదు ఇప్పుడు మనిషి కన్నా ఒక ఇప్పుడు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ లో పది మంది ఉంటారు పది మందిలో ఒకడికి ఏమో స్పోర్ట్స్ అంటే ఇష్టం ఒకరికేమో స్పోర్ట్స్ స్పోర్ట్స్ మ్యాన్ ట్రై చేయడం ఇష్టం ఇంకోొకటి బిజినెస్ నాలెడ్జ్ ఉంది ఇంకోటి టీచింగ్ నాలెడ్జ్ ఉంది ఇంకా చాలనా అంటే వీటిలోని చాలా చాలా రకాలు ఉన్నాయి వాళ్ళ టాలెంట్స్
ఇప్పుడున్న దాని సిచ్యుయేషన్ బట్టి అయితే ఒక జాబ్ అనేది ఒక కూలీలా ట్రీట్ చేస్తున్నారు చెప్పాలంటే వాళ్ళని కొన్ని నైన్ అవర్స్ టెన్ అవర్స్ వర్క్ కానీ మళ్ళీ వీకెండ్స్ అని కూడా ఉండవు కనీసం ఎవ్రీ డే వర్క్కి వెళ్ళాలి ఎవ్రీ డే వీక్ ఆఫ్స్ ఉండదు సాటర్డే సండే కూడా ఉండదు సండే కూడా ఇన్ కేేస్ సండే కూడా ఆఫీస్ కి వెళ్లాాల్సిందే జాబ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో జాబ్స్ అంట వరిష్ట కేసు లో ఉన్నాయి అసలు
జాబ్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక అవసరం ఉంతే ఆ అవసరం అవసరం తీేరడానికే జాగిస్తారు అే ఎవరు అందరు ఇష్టం ఉండి ఆ ఇ జాబ్ మీద ప్యాషన్ ఉండి చేసిన అనే వాళ్ళు ఎవరు ఉండరు జాబ్ మీద ప్యాషన్ చేసినా అనేవాళ్ళు అయితే వేరే పొజిషన్ లో ఉండారు వాళ్ళకి ఇంకోటి ఉండద అనమాట వీళ్ళకి నా జాబ్ కావాలి ఫస్ట్ మెయిన్ మాకు డబ్బు కావాలి అంతే నా అవసరాలు తెలిసా డబ్బు కావాలి ఆ
ఇప్పుడు మనల్ని నార్మల్ గా ఫ మనికి పోలీసు గానే కాదు చూసేది మన జాబ్ అంటే
అవును
అంటే మనం ఒక ఫారెన్ ప్రోడక్ట్ ని
ఆ
ర క్రియేట్ క్రియేట్ చేస్తుాం వాళ్ళ ఇచ్చిన మోడ్యూల్స్ లో మనం దాన్ని ఒక క్రియేట్ చేయడాన్ని మనకి శాలరీ ఇస్తున్నారు
అవునా
తక్కువ ం చేసుకుంటారు మనకి తక్కువ కదా ఈ చది సాలర
ఇప్పుడు ఇప్పుడు ఒక జాబ్ ఎందుకు ఇస్తారు ఒక కంపెనీ ఎందుకు పెడతారు వాళ్ళకి యూజు అంటే వాళ్ళకి ఇన్కమ్ రావడానికి ఇప్పుడు కంపెనీ పెడితే వాళ్ళు పది రూపాయలు పెట్టుబడి పెడిారు వాళ్ళకి వెయ్యి రూపాయలు రావడానికి కోసం చేస్తారు ఇప్పుడు ఆ పది వెయ్యి రూపాయలు వచ్చిన దాంట్లో నీకు పది రూపాయలు ఇస్తారంటే అప్పుడు వాడికేమి మిగిలిది అందుకే జాబిజ్
కానీ ఇప్పుడున్న ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పది రూపాయలు కాదు వ రూపాయలు కూడా ట్లా ద రూపాయ అసలా మన స్టేజయితే
అదే కదా వాడికి కావాల్సింది అప్పుడు వాడు వాడుకు రా అవుతాడు
తక్కువ దాంతో మనం చెయాలి వాళ్ళేమో ఎక్కువ ఎక్కువ ఇన్కమ్ వచ్చి ఎలా కు మనకి గ్రోత్ ఇంకా ఇండియా అంటే ఒక కూలీ లా ఉంటది ఫారినర్స్ చూస మన ఇండియాలో ఒక
రాబులు చేయ ననే ఉండదు ఇప్పుడు ఎవకి స్కూలీల్లో బతకాల జాబ్ చేయాల ఉండదు కాబపో ఎందుకు జాబ్ చేస్తారంటే ప
కానీ ఇప్పుడు మోడీ గారు మనకి జాబ్స్ జాబ్స్ ని తెస్త కదా అంటే కోర్ సైడ్ అని అట్లా అది దాని గురించి మీకు తె చ
ఆ కో ఇప్పుడు ఆస్ పిఎమ్స్ అంటే తీసుకొస్తారు ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కోసం వర్కర్స్ని చేయడానికి ఇప్పుడు వాళ్ళకి ఎంత లాభం ఉంటది
హూ
ఇప్పుడు వాళ్ళది పెట్టారంటే మనకి ఎంత శాలరీ ఇస్తారు వాళ్ళకి ఇంటూ త్రిబుల్లో ఉంటది ఇంటూ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ లో వాళ్లకు ప్రాఫిట్ వస్తది మనకి దాంట్లో జీరో పాయింట్ జీరో పర్సెంట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంతే
కానీ అది కూడా బెనిఫిటే కదా మనకి అంటే హలో
ఆ అవును
ఇది కూడా మనకు బెనిఫి బెనిఫిట్ఎ కదా
అంటే మీరు ఇందాక చెప్పారు కదా జాబ్ అంటే కూలీలా చేస్తున్నారని
హుమ్ అది కూడా అదే
సో కూలీ అంటే జాబ్ ఎప్పుడు నుంచి బయటికి రావాలి ఇంట్లో అంటే ఇంకో విధంగా ఏందంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఏం చూస్తున్నారు అబ్బాయికి జాబ్ కా జాబ్ ఉండాలి ఆ కొంచెం పొలం ఉండాలి జాబ్ మెయిన్ కంపల్సరీ ఉండాలని చూస్తున్నారు అంటే ముందు మనుషులు ఆలోచించే విధానం మార్చుకోవాలి జాబ్ కాదు వాడికి ఇన్కమ్ సోర్స్ ఉందా బిజినెస్ చే స్తున్నాడా ఏం చేస్తున్నా అడుకు తింటున్నాడా ఏదైనా సరే వాడికి ఇన్కమ్ సోర్స్ ఉంటే ఇంకా అంటే ఇ ఇన్కమ్ సోర్స్ ఉండాలి అది ఒకటి మైండ్ లో ఉండాలి అంతే సంపాదిస్ స్తున్నాడా లేదా అంతే జాబ్ ఉండాలి అంటే జాబ్ ఉండాల అది స్టేబుల్గా ఉండదు ఇప్పుడున్న జాబ్ అది అవసరం ప్రాజెక్ట్ ఉంటే ఉంచుతాడు లేపో తీసేస్తాడు
హూ అవును ఇప్పుడుకి ఇప్పుడున్న జనరేషన్ లో అది రెసెషన్ నడుస్తు చాలా మందికి జాబ్స్ పోయినాయి ఏ ఐ వచ్చినాక్కూడ
ఆ ఏఐ వచ్చినాకే పోయినాయి చెప్తున్న అది ఏఐ వల్లే జాబులు పోతాయి ఎందుకంటే అది పది మంది చేసే వర్క్ ని ఒక్కటే చేస్తది సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ లో చెప్పావు కదా ఏఐ మ్ ఏఐ జాబ్ చేసుకుంటే బెటర్ కదా అని ఇప్పుడు అదే అంటే పది మంది చేసేది ఒకటి చేస్తారు ఆ సరే దాంట్లో వంద మంది ఉంటే ఆ వంద మందిని తీసేసి అడ పది మంది పెట్టుకుంటాడు వర్క్ చేసే వాళ్ళని లేదా అందరు జాబ్ లెస్ అవుతారు కదా ఇదే లే ఆఫ్ ఇట్లనే లే ఆఫ్ జరుగు పెద్ద పెద్ద గూగులు అమెజాన్ అట్లాంటి కం పెనీలో నుంచి ఇదే ప్రాసెస్ వల్ల లేఆఫ్ జరుగుతుంది
కానీ అవి కాదు గాకుండా ఇంకా ఇంకా ఉంటాయి కదా గవర్నమెంట్ జాబ్స్ అని ఇప్పుడు ఆర్మీ జాబ్స్ ఇంకా
ఆ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఓకే గవర్నమెంట్ జాబ్స్ అదే అంటంది నేను జాబ్ అంటే ఓన్లీ ఐటి సెక్టారు సైడ్ ఆ అంటే నే నేను ఒకటి చెప్తాను నేను ఒకటి చెప్తాను ఒకసారి వినండి కొంచెం సేపు ఆ అస్సల్
అంటే ఒకళ్ళే మాట్లాడ ఒకళ్ళే మాట్లాడకూడదు ఇద్దరం మాట్లాడాలి అందుకు
ఓకే ఇప్పుడు స్కూల్స్ నుంచే స్కూల్స్ నుంచే పిల్లలకి ఎట్లా చెప్పాలంటే ఆ మీరు ఇట్లా ఇంటర్ టెన్త్ చదవండి తర్వాత ఇంటర్ చదవండి అది బీటెక్ చదవండి జాబ్ చేయండి ఇలా పెట్టకూడదు వాళ్లకేందంటే స్కూల్లో వాళ్ళ ఆ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్
తీకొని వాళ్ళని ముందుకు నడిపించాలి
అంతే ఇప్పుడు కొంతమంది డ్రాయింగ్ ఎస్తారు డ్రాయింగ్ లో ఆర్ట్స్ వాళ్ళ క్రియేటివిటీ ఇంకా వాళ్ళకి ఇంకా నేర్పించు కొత్త కొత్తగా నేర్పించి కొత్త కొత్త యి ఆర్డ్స్ చేపించి ఇంకా పైకి పంచోచ్చు వాళ్ళని ఇప్పుడు వాళ్ళని ఎట్లా చేస్తున్నారంటే నాకు తెలిసి చాలా మందికి తెలీయదు ఇప్పుడు టెన్త్ అయిపోతది ఇంటర్ ఒక్కటే ఉంది అనుకుంటారు వెయిట్ వెయిట్ ఇప్పుడు టెన్త్ న్త్ అయిపోయిన తరువాతఇంటర్ ఒక్కటే ఉంది అనుకుంటారు కానీ ఇక్కడ చాన ఉన్నాయ్
ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పేది విను అవును వాళ్ళు చెప్పేది కాకుండా అంటే మనం చెప్పింది వినాలి అన్న డైలమాలో ఉంచుతున్నారు పిల్లల్ని మేము చెప్పిందే చెయాలి మీకు అది కాదు ఇదే చెయాలి దీంట్లోకే వెళ్ళాలి ఇదే చదవాలి దీని తర్వాత ఈ జాబే చేయాలి అంటే ఏం ఏంటే మీరు ఈ జాబ్ చేస్తేనే ఒక లెవెల్ లో ఉంటారు అనే డైలమాలో ఉంచుతున్నారు
హుం ఇప్పుడు ఎలా ఉండాలంటే గవర్నమెంటట్ ఆ పంపించాలన్నమాట్ కొంతమందిని టీమ్స్ గా చేసి అవేర్నెస్ తెల్పించాలన్నమాట టెన్త్ తర్వాత ఇంకా వేరే ఫీల్డ్స్ ఉన్నాయి టెన్త్ ఒక్కటే గ దాని తర్వాత ఇంటర్క్కటే కాదు ఆ ఇంకా చనా ఉన్నాయి లేకపోతే ఇంటర్ అయిపోయిన తరువాత ఇంటర్ చదివే వాళ్ళకి ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయ్
మ్
వాళ్ళకంటే ఇలా క్యాంప్స్ పెట్టి క్యాంపెయినింగ్ చేస్తారు కదా గవర్నమెంట్ అనేది కొంతమందిని ఇట్లా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని క్యాన్స్ గా పంపించి వాళ్ళతోట్ల తెలిసేల కౌన్సిలింగ్ ఇప్పించాలి పె
మీరు చాలా మంచిగా మంచి మంచి ఐడియా చెప్తున్నారు తెలిసా పూచ్ మీరు అంటే ఇప్పుడు మనకే స్కూల్స్ లో జాయిన్ అయ్యేటప్పుడు స్కూల్స్ నుంచి కాలేజెస్ కి మా కాలేజ్ బెస్ట్ ఉంటది మా కాలేజ్ లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు కానీ ఎవ్వరు వచ్చి ఈ కోర్స్ బెస్ట్ ఉంటది ఈ కోర్స్ లో జాయిన్ అవ్వండి అని చెిప్పని ఎవర్ చెప్
ఎవరు చెప్పరు అది ఒక బిజినెస్ ఇప్పుడు ఎంతమంది పిల్లలు వస్తే అంత అలాగే వస్తది
అప్పుడు మన జాబ్ కి వెళ్ళక ముందే మనం చదువుకునేది ఇటు సైడే ఉండాలి అని చెప్పని కొంత ఐడియా మనకి ఒకలు కల్పించారు అంటే అదే నీ బెస్టే కదా ఇప్ చెప్పాలంటే ఇప్పటికిీ ఒక్క నిమీషం
పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఒక నాలెడ్జ్ వస్ స్తదన్నమాట వాళ్ళకి అర్థం అవుతది మా పిల్లలని దేంట్లో చదివించాలి అని
మనకన్నా ముందు వాళ్ళకి తెలియేలా తెలిసేలా చేయాలి ఎందుకంటే మనం చె ప్పినగాని వాళ్ళు వాళ్ళు అంటే తీసుకునే స్టేజ్ లో ఉండాలి ఎందుకంటే నేను చెప్తున్నాను విను అన్న అన్న స్టేజ్లోలోనే ఉంట్ ఒక మెచ్యూర్ అయితే ఒకే వింటారు అట్లా కాకుండా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అట్లా లేకుండా ఉండారనుకో అందరు ఎజ్యుకేటెడే ఒక కొంచెం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట కొంతమంది ఉంటారు నా తర్వాత నా తర్వాత నువ్వే ఆ స్టేజ్ లో నువ్వే ఉ ఉండాలి అన్నట్లు ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లల్ని అదే దానిలోకి పంపిస్తా ఉంటారు
హు
అని మీరు చాలా మంచి అయిడియా చెప్పారు కొన్ని కోర్సెసే ఇది కా న్ని ఇవి కూడా ఉన్నాయి అని జెప్పిన ఐడియా ది బెస్ట్
అవును ఊ అది ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాను నాగ్గుడా ఆ అలా నా సిచువేషన్ లో నాకు తేలేదు నాకు టెన్త్ అయిపోతే ఇంటర్ ఒక్కటే ఉంది ఇంటర్ అయిపోతే మాత్రం బీటెక్ ఇంజనీరింగ్ అండ్ బీ టెక్కు డిగ్రీ రెండే ఉన్నాయ్